హలో అండి బాగున్నారా అండి
బాగున్నామండి మీరు బాగున్నారా అండి
ఆ బాగున్నామండి తిన్నారా ఏం చేస్త
ఊరికే ఉన్నామండి అడి మీరా అండి
మేమేం చేయట్లేదండి
ఆ తిన్నామండి డి మీరండి ఆ
హలో
ఆ చెప్పండి
వినిపిస్తుందా అండి
ఆ సిగ్నల్స్ లేనట్టు ఉన్నాయండి ఇక్కడ అవునండి
ఆ
ఇప్పుడు మాట్లాడండి ఆ ఇప్పుడు బాగినబడ్తందండి.
ఆ తిన్నరా అండి
ఆ తిన్నామండి. మీరండి?
అయిపోయిందండి ఏం తిన్నరండి
ఆ చిత్రాన్నం చేసింరండి తిన్నాము మీరు
అవునా నేను అన్నం పప్పు చేసిందండి మా మమ్ మ్మీ తిన్నాను. మరి ఏంటండి ఫెస్ట్ వల్ కదండి నెక్స్ట్ వీక్ ప్రిపేర్ అవుతున్నారా మంచిగా.
ఆ ప్రిపేర్ అవుతున్నామండి మీరండి.
నేను అదే అండి ఇప్పుడు అంటే హాలిడేస్ అదే ఇప్పుడు ఇన్ అంటే ఆఫీస్ ఉంటుంది కదండి సాటర్డే సండే ఏమో వీక్ ఆఫ్ ఉంటుంది. వచ్చి ఎక్కడికన్న షాపింగ్ వెల్ చేద్దాము లేకుంటే ఆన్లైన్ షాపింగ్ చేద్దాం అంటేమోభయమేస్ స్తుంది. క్లాత్ మంచ్ చిగా వస్తాయో లేదో అని అది మళ్ళా మనం బయటకెళ్ళి తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇప్పుడు సారీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను.
ఓ సారీసా అండి రీసెంట్గా నేనైతే ధర్మవరంకి కెళ్ళనం ఏమ్ అక్కడ సిల్క్ సారీస్ అయి తే చాలా అంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఒకసారి మీరు గుడా విజిట్ చేసి అక్కడా కొనడానికి ట్రై చేయండి చాలా అంటే చాల డిఫరెంట్ కలెక్
నే నేను గూడ విన్నాను అదే మా ఫ్రెండ్స్ అక్ అక్కడే వుంటారన్మాట ధర్మవరంలో. మా ఫ్రెండ్ వుంటాడు ఒక అబ్బాయి. కాలేజ్ మేట్ అబ్బాయి వాళ్ళు గుడా బట్టలు నేస్తారన్నమాట.
ఆ
నేను గుడా అదే అనుకున్నాను. అం టే ఎక్కడన్న తెలిసినోళ్ళని అడిగి రిఫర్ మీద వెళ్తే బాగుంటుంది. అంటే వాళ్ళు తీసుకొని ఉంటారు కదా.
అవునండి ఆ అందులో అవునండి నేను రీస్ సెంట్ గా వెళ్ళినాను ఫైవ్ డేస్ బ్యాక్ అ చాలా అంటే చాలా కలెక్షన్స్ వచ్చినాయి అందులో ఫెస్టివల్ సీజన్ గదా అందుకోసం అనేసి చాలా అంటే చాలా కలె షన్స్ వచ్చినాయి ఆ అ అవునండి సిల్క్ శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ
హ్మ్
మీరూఒకసారి విజిట్
హ్మ్ అంటే ప్రైజు అవార్డుఫ్ అవార్డ్ టుబుల్ ప్రైస్ లోనే ఉంటాయి కదండి
అవునండి ఆఫరబుల్ ప్రైస్ లోనే ఉన్నాయి మీకు కాస్ట్ కావాలంటే కాస్ట్ లో కూడ ఉన్నాయి
అంటే కాస్ట్ మళ్ళా ఇంకోటి ఏమ అంటే క్వాలిటీ కావాలి కదండి మనకు
అవునండి మీ మీరు పెట్టే బడ్జెట్ దని బట్టి అక్కడ క్వాలిటీస్ అనేటివి చూపిస్తారండి హ్మ్ మీ కి మీ బడ్జెట్ ని తగ్గట్టు వాళ్ళు కూడా చూపిస్తారు ప్ర శారీస్ మంచి మంచి శా సున్నాయి
హ్మ్
ఆ అందులో మికీ
ప్పారంటే ఫ్రెండ్స్ ఇప్పుడు అక్కడ పట్టు మనము రేషం ఉంటంది కదండి ఇప్పుడు పల్లెటూరులో రేషము అని వేస్తారు కదా ఆ గూళ్ళు అవన్నీ ఉంటాయి కదా దాంట్లో వచ్చిన మీ థ్రెడ్ తోనే వాళ్ళు వీవింగ్ చేస్తారంట కదండి
అవునండి దాం తోనే తయారు చేసేది ఇప్పుడు గూళ్ళు
మొత్తము హ్యాండ్లూమే యూస్ చేస్తారంట కదండి వాళ్ళు ఇంకొకటి ఏమంటే వాళ్ళు అంటే వాళ్ళు చేతోనే మగ్గాని నేస్తారంట కదండి
అవునండీ చేత్తోనే నేస్తరండి పవర్ లూమ్స్ ఉంటాయండి అట్లే ఇవి గుడ ఉన్ ఉంటాయ్ అండి పవర్లూమ్స్ ఉంటాయి పవర్లూమ్స్ ఉంటాయి సిల్క్ సారీస్ ఉంటాయి రెండూ ఉంటాయి
ఏవి బాగుంటాయ్ అండి
ప్యూర్ పట్టు అయితే చాలా బాగుంటాయి
అవునా అంటే నార్మల్గా ఇప్పుడూ కొంటాము మంచి చిగా డబ్బులు పెట్టి దానికి అంటే వర్త్ ఉంటుందా పట్టు ఏ పట్టు తీసుకుంటే బావుంటుంది
ఏ పట్ టూ అంటే యాక్చువల్గా అయితే ఆ డిఫరెన్స్ ఉంటాయి పవర్లూమ్ అనేసి సిల్క్ శారీస్ అనేసి
ఓకే
పవర్లూమ్ అంటే హ్యాండ్ హ్యాండ్ మగ్గం ఉండదండి అది
ఓ
ఆ అది నే ది ఏది కరెంట్ మగ్గం అనేసి అంటారు దాంతో నేస్తారు అదే సిల్క్ సారి ఐ ఇదైతే హ్యాండ్ లు యితే కద హ్యాండ్ తో చేస్తారు
ఓహో మొత్తం హ్యాండ్ తో చేస్తారనమాట ట మొత్తం హ్యాండ్ తోనే నేస్
ఆ అవునండి అద పవర్లూమ్ అంటే కరెంట్ మగ్గాలు యూజ్ చేసి నేస్తారు దానికోసం అది డిఫరెంట్ అయితది హుమ్
కే అంటే నాకు తెలిదండి దాని గురించి మొత్తం ఎక్కువ ఏమి ది గూడ
అదే అండి దీంట్లో అయితే అ డిఫెస్ ఉంటాయి హ్యాడ్లూమ్ అయి తె కొంచం ఎక్కువా కాస్ట్ పడుతుంది, ఎందుకంటే హండ్ మేడ్ కదా అది, అందుకోసం అనేసి అదే ఇది పవర్ లు కొంచెం తక్కువ పడుతుంది మనం ఆ కరెంట్ తోనే కాబట్టి అది తొందరగా అవుతుంది, హ్యాండ్ హ్యాండ్ హ్యాండ్ మేడ్ అయితే ఎ ఎంతైనా గాని ఆ టైమ్ టేకన్ తీసుకుంటుంది కదా
ఆ అవునండి అంటే అవి నేస్తారు కదా క్వాలిటీ కూడా చాలా బాగుంటుందేమో మేబి
కోసం అనేసి అవి కొంచెం కాస్ట్ ఎక్కు ఎక్కుంటాయి మ్ అందులో మీరు మీరు పరచి వెరైటీస్ అంటే డిజైన్ డివ్ డిజైన్స్ ని బట్టి మనకు కాస్ట్ అనేది ఉంటదండి ఆ ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కాస్ట్ అనేది ఉంటది
ఆ
ఇప్పుడు నీకు హెవీ డిజైన్ కావాలం అది హెవీ కాస్ట్ ఎ ఉంటది నాకు అంతకా అంత డిజైన్ వద్దు సింపుల్ గా కావాలంటే అది తక్కువ కాస్ట్ పడతది బేస్డ్ ఆన్ ఆమ్ బేస్డ్ ఆన్ మనకి డిజైన్ ని బట్టి అలా ఉంటది కాస్ట్
ఓకే అంటే ఇప్పుడు ఇక్కడ అమ్మే మేబి నాకు తెలిసి ప అదే టౌన్స్ లో అమ్మేవన్నీ పవర్ లుమ్స్ తో చేసిన ఉంటాయేమో
మీరు ఒకసారి ధర్మవరం విజిట్ చేసి చూడండి
ఉమ్
మ్మ్ అక్కడ అయితే హ్య ఇక్కడ అంటే మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుండి తీసుకుంటాం కాబ టి కొంచెం కాస్ట్ అనేటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది మన కి కాస్ట్ అనేది రెడ్యాస్ అయితది
అవును ఇంకోటి ఏమంటే పాపం ఇప్పుడు ఈ టౌన్ లో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వాళ్ళ ఏమో వాళ్ళ దగ్గర కొంచెం అమౌంట్ కి తీసుకుంటారు వాళ్ళేమో లాభాలు పెట్టుకొని చాలా రేట్లుకు అమ్ముకుంటారు కావాళ్ళకి హెల్ప్ అవ్వ కుండా మనము ఇట్లా అండ్ అంటే మన చేతి ఆ మగ్గాలతో చేసిన వృత్తుల వాళ్ళకి చేకి సరిపోతుంది అప్పుడు ఉ వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది వాళ్ళని కూడా కొంచెం ప్రమోట్ చేసినట్టుంటుంది కదండి
అవునండి అది అందులో మనకు కూడా తక్కువ కాస్ట్ కి వస్ తుంది
ఉ అంటే నేను కూడా ఇన్ రీసెంట్ గా మా ఫ్యామిలీలో ఒక పెళ్లి జరిగింది మా మామ్ మాయ ది అప్పుడు అప్పుడు కూడా నేను అంటే శారీస్ కని మేము ఇక్కడ కర్ణాటకలో ఒక ఊరుంటుందనమాట కల్లూరు అని అక్కడికి వెళ్ళినాము అక్కడ ఎలా అంటే ఇప్పుడు బయట తీసుకుంటే శారీస్ ఒక అంటే పెళ్లి కూతురుకి మేము శారీస్ వచ్ వచ్చేసి చిక్పేటక్ తీసుకున్నాము అక్కడ ఒకసారీ ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ అయింది అదే మోడల్ సారి అక్ అక్కడ మాకు టూ త్రీ థౌసండ్ లో దొరికిపోయింది
ఆ అవునండి అదే చెప్తున్నాను కదండి డైరెక్ట్ మనం మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుండి తీసేసుకుంటాం కాబట్టి మనకి కొంచెం తక్కువక్ కాస్ట్ కి పడుతుంది వాళ్ళకి మంచిగా హెల్ప్ చేసిన వాళ్ళము అవుతాము
అవునవును
కొంచెం అమౌంట్ అనేది వస్తుంది అదే మధ్యలో థర్డ్ పర్సెంట్ ఉన్నారు అనుకోండి వీళ్ళకి తక్ క్కువ వస్తుంది మనకి కాస్ట్ ఎక్కువ పడుతుంది ఓన్లీ థర్డ్ పర్సన్ కి మంచిగా వస్తది
అవున అవును వాళ్ళే బతికిపోతారండి పక్క పాపం వాళ్ళు మా ఫ్రెండ్ అదే చెప్తాడు అండి అంటే మా ఫ్రెండ్ అక్కడే ధర్మవరం వాళ్ళది
ఓకే
కళు నిల్వాబ్ అబ్బాయిని కన్సల్ట్ అవుదాము అనుకున్నా నేను బట్టల గురించి ఇప్పుడు శారీ గురించి ఏందంటే అబ్బాయి చెప్తా ఉన్నాడు అంటే మేమేమన్నా ఫ్రెండ్స్ అందరు బయటికి షాపింగ్కి వెళ్తే ఇవన్నీ మా దగ్గర వాళ్ళు ఇంతకు తీసుకుంటారు అని చెప్పేసి మే ఏమన్నా వాళ్ళనీ షాప్ వళ్ళని డబ్బులు ఎంత అని అడిగితే అప్పుడు వాళ్ళు త్రీ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అన్ చెప్తారు కదా చాలా బాధ అయ్యేది మాకప్పుడు వీళ్ళ దగ్గర ఏమో థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి తీసుకుంటారు వాళ్ళేమో మూడు వేలు నాలుగు వేల్ వేల్
అవునండి అవునండి అట్లే జరుగు తది కానీ ఇప్పుడు చూడండి మీర్ డు బయట షాప్స్ కు వేళ్ళి తీసుకున్నారునుకోండి అక్కడ కలెక్ట్ క్షన్న్స్ అనేటివి చాలా తక్కువ ఉన్ టాయి అదే ధర్మవరం కెళ్ళి తీసుకున్నారనుకోండి అక్ అక్కడ చానా మంది ఆ త మగ్గం నేసే వాళ్ళు ఉంటారు కదా దాని వల్ల నీకి చానా కలెక్షన్స్ అనేటివి వుండాయ్ చాలా డిజైన్స్ అనేటివి ఉన్ టాయి
ఓ ఓకే అంటే ఇంటికి ఖచ్చి త్తంగా ఒక్కరైనాగానీ మగ్గం నేస్
అవునండి ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో ఏ ఏదో ప్రతి ఇంట్లో ఉంటదండి మగ్గం అనేది
ఓకే వాళ్ళకు అది ఒక పార్ట్ టైం జాబు మనము ఇట్లా మన సైడ్ ఎలాగా మనం పొలం పనులు చేసుకున్ కుంటాము
అట్లా అండి ఇది పార్ట్ టైం జాబ్ కదండి వాళ్ళకి అది ఫుల్ టైం జాబ్ ఆ అండి ఫుల్ టైమ్ జాబ్ వాళ్ళు అదే పని చేస్తారన్నమాట ధర్మవరంలో ఉండేవాళ్ళు
ఆహా అంటే నాకు కొం చెం కొంచెం తెల్ అంతే ధర్మవరం గురించి మొత్తం తెలీదు. మీరు చెప్తుంటే ఇప్పుడు నేను షాక్ అయితున్నానండి.
ఉ హ్
అదే అండి. ఇది ఈ సారీ ఎప్పుడన్నా మీరు పర్ చేస్ చేయాలి
ఇంకా ధర్మవరంలో ఏముం టుదండి ఫేమస్
ధర్మవరం ఫేమస్ అంటే, సిల్క్ శారీస్ ఓన్లీ ఒక్కటే అండి సిల్క్ శారీస్ లో, ఇది ఆంధ్రప్రదేశ్ ఇంట్లోనే సిల్క్ స సిల్క్ సారిస్ కి ఫేమస్ సిటీస్ సిల్క్ సిటీ ఆఫ్ ఆంధ్రపదేశ్ అం తరు
ఆ అవునండి
సిల్క్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ విదేశీయులు వోచ్చి కూడా కొంటారండి ఇక్కడికి
ఆ అది కూడా విన్నానండి. నేను నార్మల్ గా ఇప్పుడు ఎవరైనా పెద్ద పెద్ద సెలబ్రెటీస్ కి మంచిగా కావాలంటే వాళ్ళొచ్చి కస్టమైజ్ చేపి పిచ్చుకొని
అవునండి అవునండి కస్టమైజ్ చేపిచ్చు కుంటారు. మీరు అడిగిన ఆ విధంగా ఉ
మీరు చాలా మంచి సమాచారాన్ని ఇచ్చారండి. టైం కి తగినట్టు అంటే నేను ఇప్పుడు, ఫెస్టివల్ కి షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలాగో మీరు చెప్పిన దానికి ఇంగ నేను ధర్మవరం వోచ్చి ట్రై చేస్తానండి. ఈసారి
ఆ ఖచ్చితంగా అండి. ఒకసారి విజిట్ చేయండి. నేను కొన్నాను కాబట్టి మీకు చెప్తున్నాను.
ఆ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి సమాచారాన్ని అందించారు. మీ సైడ్ నుంచి మాకు, మాకు
ఆ థ్యాంక్ యూ అండి.
సరే అండి ఉంటామండి బాయ్ అండి.